హలో హలో
హాయ్
హాయ్ బాగున్నారా
ఆ బాగున్నా బాగున్నావా నువ్వు
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరు
ఆ ఇప్పుడే తిన్నా తిన్నావా మీరు
తిన్నాన్ నేను
అహా ఏ కర్రీ చేస్ సరు
నేనూ లేడీస్ ఫింగర్ చేశాను మీరు
మాదీ సేమ్ అండి మార్నింగ్ గుడా మాది లేడీ ఫింగరూ ఇప్పుడూ ఒక్కసారి పప్పు చేశ్నం
ఆ ఇంకా మీకు ఊ ఏం చేస్ సరే గేమ్స్ ఆడతారా మీరు
అవునండి చిన్నప్పుడు ఫుల్లు గేమ్స్ ఆడేదాన్ని అనీ ఇప్పుడే అంతేం ఆడట్లేదు ఇప్పుడు ఏం ఆడట్లేదు సమ్మర్ వస్తే ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా ఇంకా అప్పుడు ఈవినింగ్ సమ్మర్ టైమ్ లో షెడ్యూల్ ఆడతాం ఇంకా
ఏ గమ్ మీకు ఏ గేమ్ అంటే బాగా ఇష్టం
షటిలే అండి ఇంకా
షెట్లా నాకు కబడ్డీ ఖోఖో అంటే చాలా ఇష్టం
అవును
కబడ్డీ ఖోఖో చాలా ఆడతాను చిన్ చిన్న ఉన్నప్పుడు స్కూల్ టైమ్ లో కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేటిది
అవునా అంటే ఫాస్ట్ గా అవుట్ చేస్తారా
టిగా ఔట్ జేస్తాను
ఊ నాకు అసల్ చూడ్డం అంటే ఇష్టం, ఆడ్డం అంటే ఇష్టం గానీ నేను దొరికిపోతా అసలు.
మేం చాలా ఆడేవాళ్ళం మా మా టీం చిన్నప్పుడు మేము వస్ వస్తున్నం అంటే భయపడేవాళ్ళు
అట్లా ఉంటే బాగా వస్త మజా వస్తాయ్ చూడ్డానికి
చూడ్డానికి ఆడ్డానికి మేం అసలు మా రావడాని కి అసలు ఎంత భయపడే వాళ్ళో మా సైడ్ రావడానికి మేము ఇంకా ఏంటీ స్టేట్ లెవెల్లో వెళ్ళే వాళ్ళం
కూడ ఆడార్
ఆ స్టేట్ లే స్టేట్ లెవెల్ కూడ వెళ్ళే ళ్లం కబడ్డీ అర్ ఛానే జస్ట్ కోక్కో ఆల్సో కానీ చాలా దెబ్బలుకిడి
అవునాయి
కబడ్డీ గో చాలా ఇట్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇంకా మనం క్యార మాడతను
అంటే చిన్నప్పటి నుండి మీకు అలవా
ఆ చిన్నప్పుడు స్కూల్రై స్కూల్ టైమ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుండే స్టార్ట్ చేస్తారు
ఆహ అట్లాడో వెలిపియేడు అప్పు ఇటి పీరియడ్ లో నేర్చు
అడ క్యరమ్
అవునండి క్యారం ఇ నేన్నను కూడా ఆడేదాన్ని
ఇండోర్ గేమ్స్ అయితే ఇవి ఇక అఔట్ డోర్ గేమ్స్ అయితే మన చెటిలు క్యా మన కబడ్డీ ఖోఖో రెం రన్నింగ్ రేస్ చిన్నప్పుడు మనకి ఊళు చిన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో మ్యూజికల్ చేర్ పెట్టేవాళ్ళు ఆడ ఆరమిక
అవును నేను ఆడినా ట్వంటీ సిక్స్ జనవరికి, మన ఆగస్ట్ ఫిఫ్టీన్ అప్పుడు కండక్ట్ చేసే వాళ్ళు కదా, అప్పుడు అందులో నాకు ప్రైజ్ వచ్చేది. మ్యూజికల్ చైర్ లో అందులో హ్మ్మ్ అవునవును నేను ఇంకా వీటిలో కబడ్డీ, ఖోఖో అంతే ఫిజికల్ గేమ్స్ అంతా ఆడేదాన్ని కాదు కాని, ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ ఎస్ఐ రైటింగ్. స్పీచ్ ఇట్లా ఉంటాయి కదా వా ఇళ్లలో అయితే ఉండే అంతే అవి ఓకే ఈ రన్నింగ్ ఇట్లా ఇట్లాంటి ఐత్
గేమ్స్ వచ్చిందంటే చాలు ఇంగ మేము ఇంకా ఈ సింగింగ్ డాన్ సింగ్ అంటే ఓకే డ్యాన్స్ గూడా
ఆహా ఆహా
మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు.
ఇంక వారం ముందు నుండి మ్ నేను గౌట్స్ స్కూల్ లో చదువుకున్నా అందులో అయితే ఇంకా గేమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు రేపు ఉంది ఇప్పుడు ఫెస్టివల్ అంటే ఇగా రూమ్ ని క్లీన్ చేసుకోవడము అట్లా చాలా బాగుండేది ముగ్గులు వేయడం మ్
అవునవును మన అవేంటిది అది దాని తోటి మన మైదా తోటో రవ్వ దేని తోటి
గమ్ము రెడీ చేస్ సి అది గట్టి అవునండి
అవును బోర్డు క్లి బోర్డు కింద అదెమో ఆకుంటది నల్లారమాకా ఏమో ఉండే కాదు నల్లారం మన ఇది ఉంటది చూడు తాత గుండు తాత ఏదో అనుకుంటాం చూడండి
ఆ ఆ తాత తాత రూపాయి ఇయ్యవా అదేనా ఆ ఆ ఆకు యూస్ చేసే వాళ్ళ
అవును అది కొంచెం మంచిగా క్లీన్ గా వచ్చేది
ఆహా నేను కాకరకాయ ఆకు అని విన్నా
మనీ మళ్ళీ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే బ్యాంగిల్సు రిబ్బన్స్ ఎంతయినా స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ ఏ ఈ మనం కొంచెం పెద్ద ఆ మెమోరీస్ రావు మళ్ళీ తిరిగి
ఆ రోజు ఇంకా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆ బోర్డు మీద ఇట్లా రౌండ్ గా ఇట్లా పైన ఇట్లా రాసి ఆ పక్కకు సైడ్ కి ముగ్గులు వేసి ఇట్లా ఫ్లవర్స్ వేసి సి డెకరేట్ చేసే వాళ్ళు అవును
ఆ అవును బ్యాంగిల్స్ జెండా ఆ ఫ్లాగ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళం ఫ్లాగ్ కొనుకునే వాళ్ళం మార్నింగ్ లేచే వాళ్ళం ఎంతైనా స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు
రాదు ఇట్లా మార్నింగ్ అంటే ఆ రోజు ఏంటో ఇట్లా వెరైటీ స్పెషల్ గా అనిపించేది అన్నటు రిబ్బన్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా యేసి అందరి ఇట్లా పోతా అంటే మళ్ళా ర్యాలీ చేసేవాళ్ళం కదా ఇప్పుడు అసలు స్కూల్ కే పిల్లలు వెళ్తున్నారా ఆ అట్లా నార్మల్ ఉండది అప్పుడు అసలు ఫీల్ వేరే ఉండేదండి
అవును
చాలా బాగుండే
అవును
మ్ ఇప్పుడు అట్లా చేయట్లేదు ఇప్పుడు అంటే స్కూల్స్ లా కూడా ప్పుడు కోన్ని సౌండ్ బాక్స్ అట్లా పెట్టి అట్లా చేస్తున్నారు కాని
ఆ సాంగ్స్ కూడా ఎసలు ఈ సాంగ్స్ ఏమన్నా చేస్
ఉమ్ అప్పట్లో ఇది దేశం మానదే తేజం మానదే అంటె పక్కా ఉండేది
అవును అవును మళ ఇంకా ఇంకేం గేమ్స్ ఆడేవాళ్ళు
ఇప్పుడు ఇవి ఓకే సమ్మర్ వస్తే ఇంకా అష్టషమ్మ ఆడేవాళ్ళం అ
అష్టా చెమ్మ పచ్చీస్ కచ్చకాయలు పచ్చిస్ సంటే తెలియదా మన గవ్వలతో ఆడుతాం మన ఒక ఒక క్లాత్ ఉంటది ఆ సేమ్ అష్ట చమ్న కానీ అవి డిఫరెంట్ అష్ట చెమ్మ అయితే సమ్మర్ వచ్చిందంటే అక్కడ కూర్చొని కచ్చకాయలు అష్టచమ్మ క్యారము ఇవన్నీ బయట్
చట్టు కింద ఇంకా కూర్చుని సమ్మర్ హలిడేయ్స్ అస్తే ఇక అందరి కాలేజ్ కి ా ఇంకా ఇప్పుడు పె మ్యారేజ్ చయినా వాళు మా అక్క వాళ్ళు అట్లా చ్చరి అనుకోండి ఇగా ఇప్పుడెప్పుడు అందరు కలిసి మాడ ఒకక్కర్ నొ ఒక చంపుకుంటుటె ఆ త్రిల్లో వేరే ఉంటది ఇంకా ఇది కైలాసం అది తెలుసా మీకు
ఆ కైలాసం తెలుసు ఆ పాముది
ఉమ్ బా చ్చేసి అది కూడా ఎక్కువ మన నీచ్చిన కుదాం అంటే మళ్ళీ ఏదో
ఏ లేదు అవున అవును ఓడిపోతే తొంండ పెట్టేవాళ్ళం ఓడిపోతున్నామంటే చాలు బాయ ఇప్పుడ వళ్ళం తొండల్ వెట్టే వాళ్ల్ళం లాస్ట్ కి ఓడిపోతె గౌమె ఆంతా ఆ
అవునండి మెల్లగా ండే చేసేదిరాం అట్లా బాగుే ఇవి ఇంకా నార్మల్ ఆకులు చెట్టు ఆకులు తెంపుకొని మీ అవి మనీ లెక్క అనుకునేటొలం
అవును
హ్మ్మ్ వాటితో షాపింగ్ లోకి వెళ్ళడం లేకపోతే అవి కొనుక్కవడం ఇవి కొనుక్కవడం నార్మల్ ఇ ఆకులు కూరగాయలు దింపుకున్నట్టు బజార్కి వెళ్ళినట్టు వాటిని వండుకొని తినడం అవునండి ఇంకా జా ల సంథింగ్ అట్లా వెళ్ళినప్పుడు డాక్టర్వి వస్తువులు అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి కొనుక్కొని బాగుండే చిన్నప్పుడు నైంటీస్ కిడ్స్ అన్నట్టు అవ అసలు మెమోరీస్ రావు ఇప్పటి వాళ్ళ ఆడుకోరు కూడా
ఆడరు మట్టిలో ఆడలు రావు ఏ ఏవి రావు మళ్ళీ పట్లాగే ఏమి ఉండే
వాళ్ళకి దొరకలేదు అట్లా ఆడలు వాళ్ళకి తెలియదు
ఎంతనే నైటీ స్పెషల్స్ నైటీ స్పెషల్స్ మనమే అన్ని చూసినాం
ఈది తొక్కుడు బిల్ ఆడే వాళ్ళా మీరు
తొక్కుడుబిల్ల ఇవన్
క కార్పల్లియ
చార్పల్లి చార్పల్లి
అంటె
మన ఇప్పుడు ఫోర్ లైన్స్ ఫోర్ బాక్సెస్ గీసె వాళ్ళం బండలు పెట్టే వాళ్ళం ఎవరైన వస్తే వాళ్ళ పత్తం కొట్టుకునే వాళ్ళం
ఏమో మాకు ఏడు బండలనీ తెలుసు అది ఇదేన
ఆ ఆ
ఏడు బండలు ఏడు బంటే ఒక దాని మీద ఒకటి పెట్టాలి బాల్ తోటి కొట్టినంక మళ్ళా తెచ్చి వాటిని పేర్చాలన్నట్టు
అవును అవును ఎవరు టచ్ చేయకుండ వచ్చి తొందరగా పెట్ మల్ల లేకుంటె కొడతరు ఆ ఒ ఒకటె దెబ్బలు గోరంగతాకేటి ఏమన్న ఎవరన్నా ఆ ఎనిమీస్ ఉంటే మాత్రం కతం
అవునండి
ఉ చాలా చాల అయినా గేమ్స్ సిన్నప్ పటి గేమ్స్
క్రికెట్ కూడ ఆడేవాళ్ళం అందరి తోటి కలిసి
అవును ఇప్పుడు సమ్మర్ వచ్చి వచ్చిందంటె చాలు క్రికెట్ టు బొ బాయిస్ ఎక్కడున్నట్టు ఎక్కడుంటరు అసలే ఉండరు
ఇం ఈ క్రికెట్ బాలు ఎప్పుడైన విరిగిపోయినప్పుడు ఇట్లా మీరు ట్రై చేసిర్రా ఆ బాల్ ని ఇట్లా ఆఫ్ పార్ట్ అయితే దాన్ని వెనక తిప్పి దాని మీద స్టోన్ పెట్టి బండ పెడితె అది పైకి లేస్తది.
అయిన ఎప్పుడు ట్రై చేయలే నె అసలు
బాల్ మరి లబ్బర్ బాల్ ఉంటది కదా క్రికెట్ ది అది ఇరిగినప్పుడు దాన్ని ఉల్టా చేసి దాని మీద ఏమైన బండ పెడితె అది ఇట్ల టక్కని పైకి లేస్తది.
అవునా నేను ఎప్పుడు ట్రై చేయలె ఇదొకటు కొత్తగా
ఆ అది మా వయిపువ ఇంకా ఇవి టైర్ ని పట్టుకొని ఈ తిప్పుతా ఉండేడు అన్నట్టు.
ఉ అవును గేమ్స్ అంటే గెస గేమ్స్ ఆడె అంత ఇంట్రెస్ట్ స్టడీ మీద ఉండది ఎంతయినా అంతే మనం షటిలు ఇప్ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటె అన్ని గేమ్స్ గుత్తొస్తాయి బాస్కెట్ బాలు మనప్పుడు ఇవన్నీ ఉండేయి బాస్కెట్ బా ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే చాలు మన మూవీస్ కి ఈ గేమ్స్ అందరు ఆఫ్టర్నూన్ అయితే కూలర్ వేసుకొని ఉండడం ఈవినింగ్ అయిందంటే
అవునండి ఆ సీరియల్స్ టీవీలు చూసుకుంటా
త సమ్మర్ ఆ మన ముజ కాయలతో చేసుకుని గేమ్ డు అది కూడా ఆడతారు
అంత ఇలా సైకిల్
ఆ సైకిల్ లాగా చేస్త
దాని దొబ్బుడు
అవును ఓకే అండి ఓకే ఓకే బాయ్ం థ్యాంక్ యూ